బాగున్నావు కసి
బాంగున్ననే నువు బాంగున్నావ ప్రయ్
నేను బాగుండా టున్నావ్
హ చిన్నకయ నుదింటివ
ఏం చేస్తున్న
ఏం జలాగాయ కూర్చోండా ఏం పెట్టారు మికి
మేత్తగా ఇడ్లీ ఏసి పెట్టారు ఎగ్ రైస్
ఎగ్ రైస బ జెస్ న్నారా
బజేసార్
ఉ ఎట్లా ఫ్రైడ్ రైస్ అట్లా చేస్తారే అంటే బయట అలా చేసారా ఎగ్ రైస్
ఎన్దిగాన
ఆడ బయాటిల బయట చేస్తారు చూడు ఫ్రైడ్ రైస్లా లలా చేస్తారా లేకపోతే నార్మల్గా ఎగ్ రైస్
బానే చేసారు ఫ్రైడ్ రైస్ లానే
అయితే బాగా చేసినార మీ పీజీలో బాగా చేస్తార ఫుడ్
ఆ చేస్తారు కానీ కొన్ని సార్లు బా చేసేళ్ళు పులుసులు అంత చింతపండు పిస్త ఏస్తారు ఫుడ్
ఉ అయ్యో అన్నా హాస్టల్ ఫుడ్ అంటేనే నాకు కూడా పడదు అస క లుగా ఇ చిన్నప్పటి నుంచే కానీ నేను చిన్నప్పటి నుంచే హస్లే
ఏంచేస్తాం తప్పదు హాస్టల్ ఉన్నక
ఉ మీ ఫ్రెంస్ కాల్ చేసారా
ఎవరు
మీ ఫ్రెండ్స్ టెన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు
మాళ్ళఊరు జయరు
ఎందుకో
మంజే వస్తదప్పా దేవరు ఇతారు కొ కొన్ని సార్లు వాళ్ళు అసలు వస్తారు మనకై మనంస్తం
పేరుపట్చుకుంటారు రైతు నాక
అ
హ
ఇంకేం ప్రాజెక్ట్ అయితేన్నా
లేదు కాయ మాకు మా సార్ సోమవారం బుక్ దేమన్నాడు జిరాకు దేయిచ్చుకని అది తీసుపోతే సార్ బైండింగ్ చేపిస్తాడంటే అది కరెక్ట్గా ఉంటే నాకు ఇక్కడ ల్యాప్టాప్ లో పేజ్ నెంబర్లు పడ్డాం లేదు కా ఎక్కన పెడదామంటే ఎవరికి లేట్ అవు కదా ఇక్కడ ఇంటే ఉన్నా కూడా ఇంలకి వెలిళినారు నాలుగు రోజులు లీవ్లు ఇ దా
అవునా అవునా అదే మొన్నటి నుంచి వర్క్ చేస్తన్నాం ఇంకా పోలేద
కాలేదు ఏంది మొన్న రాత్రి అయితే నాలుగ అయింది అంటే మార్నింగ్ అయిపోయింది అడుకునే లోప తప్ప అదంతా మళ్ళా ఎగిరిపోయింది అదే మళ్ళా అంతా ఎగిరిపిందా కేషేర్ అవ్వడంం లేదు వేరే యాప్ అంటే ర్డ్ లో ఓపెన్ చేసి స కు అదే ఏమంటే అడ ిపిఎస్ ఆఫస్ దాంట్లోకి పోయింది అక్కడ సేవ్ చేశాను నేను అదంతా ఎగిరిపోయాయి మళ్ళా మరుసటి రోజు నైట్ లెవెన్ వరకు చేసాను నేను లెవెన్ వరకు చేసా
అంత అంత కష్టపడి చేసిినట్లావ పని మళ్ల్ రెండు పెనలు ఎవరినన్ను అడిగి ఉండాల్సిందే డిలీట్ ఉన్నాను
ఆ డ ఆ యాప డిలీట్ చేయసినా వేరే వాళ్ళ ల్యాప్టాప్ కానీ డిలీట్ చేయేసిన ఈ రోజు వచ్చి యాప్ లోడు తీసుకెళ్లాాడు
అవును ఇప్పుడు బుక్ ఎట్లా చేపిస్తారు
బుక్క మా సారే చేేపిస్తాన అన్నాడు అంటే మొత్తం మొత్త పబ్లిష్ కి బు కంతా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అని అ మే ఇంట్లో టూ థౌజండ్ చెప్తే అంటే మళ్ళీ ఎక్కువైనా తక్కువయినా సరిపోతదువా
అంతేలి ఇంలో వాళ్ళకి కాల్ చేసావా
హా జైసా కయ ను జసవాస
సే
బాన్నరగయ ఇంట్లో వాళ్ళందరూ
బాగున్నారు మీ ఇంట్లో
ఎందులో బంటారు కై
జాబ్ వచ్చిందా మీ అక్కకి
ఆ వచ్చింది చేస్తాను కదా వన్ ఇయర్ అయిపోయి
ఇంటర్వ్యూ అటెండ్ అయింది నేను
ఓ మొన్న ఆ అది కూడా వచ్చింది ఇక్కడ ఏమంటే ఈ ఆఫీస్ నిలిపేస్తానంటే వీళ్ళ శాలరీ అసలు ఏమో కట్ చేస్తాం ఈ నెల వచ్చిండేది కూడా ఈం మేము అంట అనుం
అట్లా ఎందు కీరు ఇస్త మీరు అడిగ జో ఇద నీ మాట్లాడ న గటీర్